హాయ్ అండి
హాయండి వినబడుతుందా
పిస్తుందండి
ఏం చేస్తున్నారండి
హలో
హలో వినబడుతుందా
ఆ వినపడుతుంది
ఏం చేస్తున్నరండి
ఏముందండి కాలీ
తిన్నారా
ఆ తిన్నా మీరు
ఆహ్ తిన్నామండి
తిన్నారా మీరు
ఆ ఆ తిన్నం
ఏం కర్రీ
మాది పుదీనా చట్నీ అండి
హ్మ్ హు దేపు పండగ కదా ఎలా సెలబ్రేట్ చేస్ ఎం తిన్నారు
ఏముంది మార్నింగ్ గుడికెళ్తాము గుడికెళ్ళిన తర్వాత వచ్చి ఉగాది పచ్చడి వేసుకొని తాగుతాము
హ్మ్
ఆ ఇంకా ఏముంది ఇక్కడ
ఉగాది పచ్చడీ ప్రిపేర్ చేస్తార మీరు?
ఆ! నేన్ జెయను, అమ్మ వాళ్ళు జేస్తరు. నాకు చేయడం రాదు.
షాపింగ్ ఏమన్న జేస్తర? పండక్కిి
ఆ! ఇప్పుడేంలేదండి.
హ్మ్ హు ఉగాది పచ్చడి ఏట చెస్
ఎక్కడున్నారండి మీరు ఆ
ఉగాది పచ్
ఎక్కడున్నా? ఆ ఆ ప్రతి సంవత్సరం చేస్తారండి మా ఇంట్లో చేస్తారు
ఆహా!
ఉ ఎందుకు మీరు జేసుకురా అండీ
కుంటం మేము గుడ ఏసుకుంటాం.
ఆ మీకు తెల్సా, ప్రాసెస్ ఏంటో
ఆ తెల్సు
అవునా
ఉగాది పచ్చడంటే ఆరు రుచుల సమ్మేళనం అని
ఉ
ఇట్ల జేస్తరూ ఉ
అవునా, మీ దగ్గర ఎలా చేస్తారు, పండుగ ఉగాది పండుగ
ఉగాది పండగంటే, ఉదయాన్నె లేచీ ఆ ఫ్రెషప్ అయితం ఫస్టు. రష్ ప్పయి ఉగారి పచ్చడి ప్రిపేర్ చేస్తాం అన్నట్టు ఒక మట్టి కుండ ఇప్పుడు మట్టి కుండలు ఎవరు వాడట్లేరు కాని
హు
కొన్ని సంవత్సరాల బ్యాకట్ల, మట్టికుండా తీస్కొని స్టీల్ చెంబులల్లొ ఏస్తున్నరు
హుహు
ఒకటీ గిన్నె లాంటివి తీసుకొని, అందులో చిత్తపండు నానేసి, బెళ్ళం
హు
మామిడికాయ ముక్కలు, ఇది వేప పువ్వు కొంచం మిర్యా లు గాని, కారం గాని ట్ల ఆగక్ అలా ఐటెమ్స్ కలిపీ, అందులో ఏస్తం గాబట్టి అది, ఆరు రుచుల సమ్మేళనం అని అంటరు. మళ్ళీ భక్షాలు చేస్తరు. మీ సైడ్ బక్షాలు జెస్తర, పూర్ణాలు జేస్ తర
ఆ భక్ష్యాలే జేస్తమండి. అంటే నార్మల్గా ఆ పప్పు, బెల్లం మిక్స్ చేసి, చేస్తర్ అదేకదా!
హు
ఆ వెళ్తారా, గుడికి రేపు
ఆ గుడికి కూడా ఎళ్తాం, మా దగ్గర లింగమంతులు అని ఉంది టెంపులు
అవునా
అక్కడికెళ్లి ఇట్ల కొబ్బరికాయ కొట్కొకి కొసేపకడ గూడిలో కూచ్చొని వస్ ద
మ్మ్ హు మీరు షాపింగ్ చేసినారా మరి రేపు పండుగకి
ఆ మనకి పండగ అంటే ఇప్పుడు బతుకమ్మ అప్పుడు షాపింగ్ చేస్తాం
ఊ అంటే న్యూ ఇయర్ గదా మనకి తెలుగు వాళ్ళకి ఇది ఆ అండ్
కానీ మీరు మనకి కొత్త సంవత్సరంగానే మనం చిన్న పండుగలాగా చూస్తాం చాలా మంది ఏ అంటే ఎడ్యుకేటెడ్ కి తెలుసు అన్ ఎజుకేట్ వాళ్లకి తెలియదు ఇది మనకు కొత్త సంవత్సరం అని
అవును.
మన తెలుగు నెలల ప్రకారం మనకి ఇది కొత్త సంవత్సరం. మేబి అందరికి వెళ్తూ అన్ఎడ్యుకేటెడ్ అని ఏమి లేదు
ఆ వాళ్ళకి కూడా దెలుస్తది కానీ, నార్మల్గ ఇప్పుడూ ఆ జనవరి ఫస్ట్ అని జేస్తున్నర్. గదా
మ్మ్ మనం వాళ్ళది ఇంగ్లీష్ వాళ్ళ సెలబ్రేట్ చేసుకుంటాం లేదా
అవునవును
ఇదే మళ్ళీ కురన్ ప్రకారం వాళ్ళకి వేరే ఉంటదంట ఇప్పుడు రంజానా ఏదో చెప్పారు నిన్న సారు
అవును అంటే ఇప్పుడైతె రం జాన్ ఉంది ఇప్పుడు రోజా చేస్తారు కదా ద వాళ్ళ ముస్
అవునవును ఇప్పుడు ఉగాదై ఐపోయినంక రంజన్ ముస్లిం వాల్లకి
అవునా
కదు పెద్ద పండుగంట
అవునవును అంటే వాళ్ళు నలభై ఒక్క రోజులు రోజా ఉంటారు కదా అంటే మనం ఉపవాసం ఉంటాం కదా శివరాత్రి అప్పుడు
ఉమ్
అలాగే వీళ్ళు కూడా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకి ఉపవాసం ఉంటారు ఏం అంటే నార్మల్ గా వాటర్ కూడా తాగ కుండా
మ్మ్
ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత తింటారు ఇగ
మ్మ్ ఇప్పుడూ మీక్ ఏ పడుగలంటే ఇష్టం అండి
నాకా ఏ పండుగ అయినా ఇష్టమే సెలబ్రేట్ చేసుక్
అంటే ఒకటి ఒక పండగను టదిగా
ఒక్క పండుగ అంటే నార్మల్గా నాకు వినాయక చవితి అంటేనే ఇష్టం
అవునా నాకు బతుకమ్మ అంటే ఇష్టం
అవునా అదే ఆడతార బతుకమ్మ అందరు ఫ్రెండ్స్ అందరు కలుస్తారు కదా అప్పుడే
ఇష్టం కాబట్టి మళ్ళీ బతుకమ్ పేరవడం గాని రెడీ అవ్వడం
హ్మ్
అది సెలబ్రేట్ చేసుకోవడం డీజేలు పెడతారు
అవునవును
కలిసి ట్ల కోలాటం ఆడటం
అవును
ట్రెడిషనల్ గా మంచిగా అనిపిస్తది బతుకమ్మ మీ దగ్గర ఎలా సెలబ్రేట్ చేస్తారు బతుకమ్మ
ఆ అంటే మాకు దుర్గమ్మని కూడా పెడతారు మా దగ్గర నవరాత్రులు చేస్ తరు
హ్మ్ హు
ఆ బతుకమ్మ బానే చేస్తారు రెండుమూడు డీజేలు వస్తాయి అప్పుడు అం టే పాటలు పాడుకుంట్ ఆ చేసేది గని ఇప్పుడు డీజే లేకపోతే అసల్ కి బయటకెళ్ల లేదు కద
ఆ అవును ఇప్పుడు డీజే పాటలు అసలు పాడడమే లేదు ఒకటి రెండు పాడుతున్నారు ఫార్మాలిటీ కోసం అనీ ఒక మూడ్లైన్లు అట్ల పాడి డీజె స్టార్డ్ చేస్తే కోలాటం చేస్తున్నారు అందులోనే డ్యాన్స్ కమైండ్ డ్యాన్స్ ఏస్తరు
అవునవును కనీ నవరాత్రులు బాగా జరుపుతారు మా దగ్గర
హ్మ్ ఇప్పుడు మన తెలంగాణ పండగదా
అవునవును అదే కదా పెద్ద పండగ మనకి
ట్టి ఇగా అదే ఎక్కువ సెలబ్రేట్ చేస్తున్నారు
అదే ఆంధ్ర వాల్ళకేమొ
హ్మ్ హ్మ్ ఈ గవర్నమెంట్ కాంచి ఇంగా స్కూల్ వాళ్ళకీ టెన్ డేస్ హాలిడేస్ ఇస్తున్నారు
అవును అంటె అప్పుడు ఇవ్వకపోయేదా
పోదు అప్పుడు సంక్రాంతికి టెండేస్ ఇచ్చిర్రు
అవునా
ఎ పీ తో ఉన్నప్పుడు సంక్రాంతి పండుగకి వాళ్ళ పండగ కదా
అవునవును అ ఓకే ఓకే ఏ పీ ఉన్ను టి ఎస్ కంబైన్ అవ్వక ముందు కా
అవ్వ ముందుకు అప్పుడు సంక్రాంతి కి టెన్ డే ఇచ్చేది వాళ్ళకి కాలం హాలిడేస్ అని ఇట్లిచ్చేది ఇప్పుడేమో మన స్టేట్ పండగ కాబట్టి ఇప్పుడూ ఈ పండగకి ఇస్తున్నారు హాలిడేస్ ఏ పిల్లలకు హాలిడేస్ అంటే ఫుల్గ ఎంజాయ్ చేస్తరు
అవునవును వాళ్ళకి ఎంజాయ్ ఏమో గాని అల్లలల్లరి చేస్తారు కదా
అవును
మ్మ్ ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా సమ్మర్ హాలిడేస్
ఆ హాలిడేస్ ఇచ్చిన మంది అంతక్ముందు మళ్ళ హోంవర్కూ పెడుతనే ఉంటారు
అవునవును
ఏదో ఇగ హాలిడేస్ ఇచ్చినట్టటు ఇచ్చి మళ్ళీ హోంవర్క్ ఇ అదే సరిపోతుంది మళ్ళీ హోంవర్క్ చేయడమే
పాపం ఇప్పుడు పిల్లలూ అంటే మనం ఎంజాయ్ చేసినట్టు చేయలేకపోత్
ఆ ఇప్పుడు మళ్ళీ ఫోన్లో ఒకటి అయినాయి
ఆ మారినయి
మ్మ్ ఫోన్ లకి అడిక్ట్ అయితున్నారు
బయట ఆడడమే ఆడట్ ట్లేరు ఏమన్నంటే వస్తున్నరు హోమ్ వర్క్ రాసుకుంటున్నరు తే ట్యూషన్కి వెళ్తున్నారు వస్తున్నారు ఫోన్లు పట్టుకుంటు ట్టున్నారు తింటున్నారు పడుకుంటున్నారు
ఈ కరోనా వచ్చినా కాన్నుంచి ఆన్లైన్ క్లాసు లని ఫోన్లలకు బాగా అడిక్ట్ అయిర్రు అంత ముందు అయ్ మనప్పుడైతే ఫోన్లు ఎక్కువ లేకుండే బాగా ఆడుకునే వాళ్ళం
అవును పిల్లలే కాదు ఇప్పుడు పెద్దవాళ్ళు గుడా ఫోన్ లేకపోతే ఉండలేకపోత్ తున్నారు
మనకి కూడ అలవాటు అయింది అసలు ఫోన్ లేకుంటే అన్నమే తినబుద్ధి కాట్లే
ఆ లేక ఫోన్ లేకపోతే ఏదో వెల్ ఏదో వెలితిలాగానిపిస్తుంది తుంది ఆ ఏముంది పిల్ల ఏంటిది ఇప్పుడు పిల్లలకైనా కూడా ఇంగ పిల్లలకి ఫోన్ ఇస్తే అల్లరి చేయడం ఆపుతున్నారని వాళ్ళకి ఫోన్ ఇస్తురు అట్లా గూడ బర్డెన్ తగ్గుతదని
ఆ వాళ్ళ అలరి తట్టుకోలేక ఇస్తున్నారులేగాని వాళ్ళకి మనకి లాస్ట్ మన పిల్లలే ఖరాబ్ అయితారుగా
అవునవును
తట్టుకోలేక ఇచ్చేస్తున్న అన్నం దిన అన్నం దినని మారం చేస్తే బతులాడకుండా ఇగ ఫోన్కో అని ఇచ్చేస్తున ఎక్కువ మనా కి పేషెన్స్ ఉండట్లేదు ఓపిక
అవునవును
బతి లాడి బుదగరించి అట్లా తినిపియకుండా ఇగా ఫోన్ తీసుకో తినేసేయ్ అని అట్లా చేస్తున్నా మేవాలస్ ఇట్లా అడిక్ట్ అయిపోతున్నారు మళ్ళీ ఫోన్ ఇస్తేనే తింటా లేకుంటే లేదు
హుమ్
అట్ల ఏస్తరు
అవును అప్పుడైతే మనకట్లేమి ఉండకపోయేది కదా బయట కూర్చోబెట్టి తినిబెట్టేది గంతే
ఆ ఇప్పుడు ఫోన్లు ఇచ్చి తినిపిస్తాం మళ్ళీ గంటలు గంటలు
అవునవును లేకపోతే ఏడుస్తార్ ఇక
ఓ మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
ఏం ఉండదు అంతా బాగా ఏం సెలబ్రేట్ చేసుకోము మా ఊర్లో ఏం లేదు జస్ట్ ముగ్గులు ఏస్తర్ అనమాట అంటే నార్మల్ గా రంగోలీ ఏసి స్తాము మార్నింగ్ లేసెయ్ గానే జస్ట్ కాంపిటీషన్ ఉ అందరు చూసేసి ఎళ్ళిపోతయ్ ఆ ఒక్కరోజే భోగి రోజు ఒక్క రోజే సెలబ్రేట్ చేసుకుంటాం మేము
ఆ ఎక్కడైనా అంతేగాని కనుమ రోజు అక్కడక్కడ ఇవి ఇట్లా జాతర జరుగుతది
అవునవును కానీ ఆంధ్రదేశ్ బాగా జరుగుతుది అని అంటారు కదా. అంటేది కోళ్ళ పందాలు అవి ఇవి చాలా ఉంటాయి. అటు సైడ్ పడు అని అంటారు కదా మన దగ్గరయితే అట్లో ఏమంతా ఉండదు.
ఇక వాళ్ళ పండుగ కాబట్టి వాళ్ళ కోళ్ళ పండగలు అట్లా సెలబ్రేట్ చే మన కాడ కనుమ రోజు పశువులను కడగడం
అవునవును
లో జాతర జరుగుతుంది. ఇట్లా బోనాలు చేయడం అట్లాంటివి చే సర అ మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా
ఓ అంటే నాకంత పెద్ద పెద్ద పెద్ద ముగ్గులు రావు అంటే ఇక మా సిస్టర్ హెల్ప్ తోటే వస్తాం మేము అంత. అంతేగాని నేనంత పెద్ద డిజైనర్ కాదు. ఆ సరే అండి ఓకే అండి బాయ్